హలో
హలో
ఏం చేస్తునావ్ రా
ఏం లేదక్క ఇప్పుడే డిన్నర్ చేసి పైకి వచ్చిన
అవునా ఇంతఎర్లీ గా తిని ఇంకా లేట్ అయిందిడి
ఆ ఈ రోజు గ్యాస్ అయిపోయింది అక్క మది అందుకే అది తెప్పించడానికి మా చాలా టైం పట్టింది అందుకే లేట్ అయింది మీరు తినరా అక్క
అవున ఆ తిన్నం రా ఇపుడే ఏం చేస్తున్నావు మరి
ఏం లే అక్క తిను ఫైవ ఫైవ్కి వచ్చనా ఏం చేస్తున్నా మీరేం చేస్తున్నారు
నార్మల్ గా పిల్లలు ఏమో టీవీ చూస్తున్నారు నేనేమో నార్మల్ గానే బయట ఇప్పుడే తినిసి వాకింగ్ చేస్తున్నా
అవునా ప్రాజెక్ట్ ఇంకా రల అక్క
రాలేదు ర ఇంత వరకు పనికి పోయిండు ఇంత వరకు రాలేదు ఏమో ఇంత లేట్ అయిందిందో ఇంకా
అవునా ఎప్పటికిీ టైం ఈ టైమ్ లోపు వచ్చేస్తాడుగా
అదే నేను కూడా ఆలోచిస్తున్నా ఇంతవరకు రావట్లేదు అవును గ్యాస్ ఎందుకు అయిపోతుంది మీ హోస్ట్ స్టెల్లో
ఏమో అక్క ఈ నిన్ననే అయిపోయింది గాని ఈ రోజు వరకు ఏట్లో గట్లా మేనే మేనేజ్ చేసిరూ
అవునా అయినా ఇప్పుడు వల్డ్ డు వార్ జరుగుతుందంటురు కదా దాని వల్ల ప్రాబ్లం అయితుందో ఏమో
ఏమో అక్క అందుకే కావచ్చు చాలా కష్టమైంది మాకు టూ డేస్
మరి వంటగిట్లా అంతా బానే వండుతున్నారా మీ హాస్టల్లో
ఆ బానే చేస్తున్నారు అక్క ఎట్లో గట్లా ఆ కట్టల పొయ్యి మీదయినా పెట్టి చేసేసారు మా కోసం
చెయ్యాలి కదా ఇక తప్పదు కదా మరి వాళ్ళ గూడా చేయకపోతే ఎట్లా హాస్టల్ పెట్టికున్నాంక
ఆ ఒకరిని అంతే ఏదో లే గుడ్డ ఇంత మందికి అయితే కఖచ్చితంగా చేసి పెట్టాలి కదా అట్లా
అవును ఏమైంది స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నావా మంచిగా వస్తున్నాయా అన్నీ
ఏం నేర్చకుండో ఏమో అక్క మస్త్ ఇబ్బంది అవుతుంది
ఎందుకు ప్రాబ్లం ఏంటి
నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అక్క కట్ చేయడం అది కుట్టడం
అసలు నువ్వు కాన్సంట్రేష్ నేన్ చేయట్లేదు తెలుసారా లేకపోతే అది చాలా ఈజీ మెథడ్ చాలా ఈజీ వస్తది నువ్వే కాన్ కాన్సన్ట్రేషన్ చెయట్లే కావచ్చు సరిగా
కాన్సన్ట్రేషన్ బానే చేస్తున్నాక్క అయినా కూడా రాట్లేదు
మరి ప్రాబ్లం ఎక్కడ పోతుంది నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తే ఎందుకు రాదు చెప్పు
ఎంత చేసినా కూడా ఏ ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఎందుకో నచ్చట్లేదు అక్క అది
ఎందుకు మీ టీచర్ వాళ్ళు సరిగా చెప్పట్లేరా లేకపోతే వాళ్ళకి రాదా లేకపోతే ప్రాబ్లం ఏమిటిది అసలు
ఏం లే అక్క మా టీచర్ బానే చెప్పిద్ది మేము కూడా బానే నేర్చుకుంటాం కానీ అదంతా కూర్చొని కూర్చుకుంట రోజంత అట్లనే కూర్చోవాలంటే నాకు ఇబ్బంది అవుతుంది
అవునా సిస్టమ్ నేర్పిస్తున్నారా మంచిగా సిస్టమ్ కూడా ఉందంట కదా మీ హాస్టల్లో
ఆ సిస్టమ్ బానే నేర్పిస్తున్నారు అక్క సిస్టమ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు సిస్టమ్ బాగానే నేర్చుకుంటాను కానీ ఆప్షనల్ గా మిషన్ కూడా పెట్టిరు అది నేర్చుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది
అంటే ఇప్పుడు లేడీస్ ఒకే వరకు మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు కదా అని నేర్పిస్తున్నాను అని చెప్పిండు ఒక సారి మీ సారు
ఆ అది కరెక్టే గాని ఇష్టం లేకుండే ఏమి చేస్తాం కంప్యూటర్ కోసం వచ్చినాం కదా
అదే గాని ఇది అల్టర్నేట్ గానే నేర్పిస్తున్నారు కదా క్యాజువల్ గా అంటే అమ్మాయిలు ఒకే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉండకుండా అన్ని వర్క్స్ నేర్చుకొని అన్నిట్లో గూడా ముందుండాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గావచ్చు
చేస్తున్నారు బానే ఉంది అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు నేను కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నా కుంటున్నా గానీ ఎందుకో అది నాకు సారిగా రా
అయినా మీ అ అక్క గూడా స్టిచ్చింగ్ చేస్తదని చెప్పిరు నేను విన్న అప్పుడు
అవునక్క మా అక్క బానే చేస్తది మా అక్క నేర్చుకు
డ్రెస్లు ఇట్లా అన్నీ బానే కుడుతదంటా మీకు అంటే చెప్పిరు చాలా మంది మరి మీ అక్క ని అడగ క పోయినావా మీ అక్క చెప్పకపోయిందా నీకు
ఆ మా అక్కకి చెప్ అడుగుదాం అనుకున్న మా అక్క బాగా చేసిద్లే గాని ఎట్లాగో మా అక్క చేస్తంది కదా నేను ఎందుకులే
అయితే మీ అక్క నేర్చుకుంటే మాత్రం నువ్వు నేర్చుకోవద్దని రూల్ ఉందారా నేర్చుకోవాలి కదా
నేర్చుకోవాలి అంటే ఇంట్లో ఒకరికి వస్తే సరిపోయిద్ది కదక్క అందరికి ఏమో
అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి నార్మల్ గా మీ అక్క నేర్చుకున్నా కూడా నీకు కూడా కొంచెం యూజ్ అయితది ఎందుకంటే ఫ్యూచర్ లో జాబ్ చేసిన చేయకపోయినా కూడా ఇది నేర్చు కున్నా కూడా ఆల్టర్నేట్ గా నేర్చుకుంటే బాగుంటది కదా అని
ఎమో అక్క అయినా ఈ మిషన్ నేర్చుకోవడం మా ఇంట్లో ఎవరికేమి ఇష్టం ఉండలేదు
ఎందుకు మీ మమ్మీ వాళ్ళకి మీ డాడీ వాళ్ళకి ఇష్టం లేదా
ఇష్టం లేదు అక్క అంటే నేను కంప్యూటర్ కోచింగ్ నేర్చుకుందామని ఇక్కడికికొచ్చిన వాళ్ళకి తెలియదు ఇక్కడ ఈ ఈ మిషన్ కూడా నేర్పిస్తున్నారని అందుకనే వాళ్ళకు నచ్చలేదు
మీ మమ్మీకి మీ డాడీకి చెప్పకపోయినవా ఇది జస్ట్ ఆల్టర్నేట్ గానే నేర్పిస్తున్నారు మమ్మీ ఇది ఏమి అంత ఇంపార్టెన్స్ కాదు అంటే నార్మల్ గా అమ్మాయిలు ఇది కూడా నేర్చుకుంటే బాగుంటది అన్నట్టే నేర్పిస్తున్నారు మమ్మీ అని చెప్పకపోయావా మీ మమ్మీ వాళ్ళకి
చెప్పినక్క దానికే వాళ్ళు సర్లే ఆ మాత్రం దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఫస్ట్ కంప్యూటర్ నేర్చుకోడానికి వెళ్లినావు కదా అదే బాగా నేర్చుకో అని అన్నారు
పర్లేదులే మీ అంటే చెప్పే వాళ్ళైనా ఇప్పుడు సిస్టమ్ అయినా మంచిగా నేర్పిస్తున్నారా మరి కంఫర్టబుల్ గా
ఆ సిస్టమ్ బాగా నేర్పిస్తున్నారు అక్క ఈ రోజు రేపు అబ్సెంట్ అయ్యండే
అవునా ఎందుకు
సార్ ది ఎంగేజ్మెంట్ ఉంది అక్క
అవునా మరి వెళ్ళిర్ర ఇన్వైట్ చేసిండ మిమ్మల్ని మీ సారు
మా సార్ మమ్మల్ని ఇన్వైట్ చేయల మేమే మా హాస్టల్ ఉన్నాం కదా ఇక్కడ
హాస్టల్ ఉండే మాత్రం ఫ్రెండ్లీగా ఇన్వైట్ చేయొచ్చు వచ్చు కదా మీ సారి ఎందుకుర్లేదు అంత అది చేసుకుంటే బాగుంటది కదా
చేసుకుంటే ఉండదు కానీ ఏమో అమ్ మా సారి చేస మేము నచ్చ నం
అయ్యో అయ్యో ఎందుకు నచ్చరు మీరు సరిగా వినరేమో ఆయన చెప్పేది అందుకే ఆయనకు నచ్చటులేరుగా
మేము మంచిగ నే వింటము అక్క కానీ సార్ ఇగ మళ్ళీ దూరం ఇక్కడ కాదు వాల్ది నల్గొండక్క అందుకని మేము అంత దూరం అయిన కూడా మా మా తడు చాలా ఫ్రీగా ఉంటంది
మంచిగా నేర్పిస్తాడ ఆయన కంఫర్టబుల్ గా ఉంటాడా మీతోనే
చాలా కంఫట్ గా ఉంటరు మొత్తము చాలా బాగా నేర్పిస్తరు ఏదన్న డౌట్స్ ఉన్నా గూడా ఒకటికి పదిసార్లు పోయి ఆడినప్పుడు ఓపికతో చొప్
నిజంగా అట్లాంటి వాళ్ళు ఉంటే తెలుసా రా చాలా బాగా నేర్చుకోచ్చు తెలుసా అలాంటి వాళ్ అలా అప్పుడు మేము నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ లేరు తెలుసా మేము చాలా తక్కువ. నేర్చుకోవడంలో మాకు ఇంత మంచిగా చెప్పేవాళ్ళు లేరు అసలు ఇప్పుడు మీకు అన్ని ఫ్రీ కోచింగ్స్ మంచిగా.
అవునా అక్క మీ మీ అప్పుడు ఇట్లాంటివేం లేవా.
మాప్పుడు ఇలాంటివి లేవు అసలు గవర్నమెంట్ సరిగా ఆ తీసుకోలేదు అనవసరంగా అంటే స్టడీ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టిది కానీ ఎప్ ప్ ఫ్రీ కోచింగ్ అయితే ఇంత వరకు మాకెవ్వరు పెట్టలేదు.
అవునా ఏమో అక్క నేను మీ అందరుకి ఇట్లే ఉంటాయ్ కావొచ్చు అన్
లేదు లేదు మా అప్పుడైతే మేము డబ్బులు పెట్టి నేర్చుకున్నాం రా ఇంకా మీకన్నా మంచిగా. ఫ్రీ కోచింగ్ నేర్పిస్తున్నారు జనరేషన్ మారింది కదా అయినా ఇప్పుడు చాలా గవర్నమెంట్ అన్నిటికన్ టే ముందుకొచ్చి మంచిగా నేర్పిస్తుంది బాగా
అవునా ఏమో అంతే అన్నిట్లో సపోర్ట్గానే ఉంటుంది లేగాని. కానీ ఇప్పుడు ఈ ఈ ఇ ఏఐ వచ్చినా కానుంచి ఈ ఈ కంప్యూటర్ కోచింగ్లు ఇట్లాటివి ఎమ్ జరుగుతలా.
అవునా ఇప్పుడు జనరేషనను మనకు అలవాటయ్యే విధంగా ఉండాలని ఇగ అంటే ఇప్పుడు అంత ఏఐ య్యే కదా ఈ సిస్టమ్ నేర్చుకుంటేనే బ్రతుకుతారని. ఇగా అందరికీ అంటే పేదవాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలన్నట్టు.
ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాందక్క కానీ ఇంత కష్టపడి ఇంత చదువుకుని పోయినా కూడా ఇప్పుడు. ఇప్పుడు ఏఐ వచ్చింది అన్ని జాబ్స్ తీసుకెళ్తుంది
పర్లేదులే జాబు ఇస్తారు కదా మీకు కూడా దీని వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు కదా
ఆ నేన్ అదే అనుకు ఏదో రానైతే వచ్చింది నేర్చుకొని అయితే నేర్చుకుంటాన్నా.
ఉ మీ మమ్మీ మీ డాడీ వాళ్ళు ఎలా ఉన్నారా బాగున్నారా.
ఉ బాగానే ఉన్నారు అక్
మీ తమ్ముడు డ్యూట్కి మీ తమ్ముడు డ్యూటీకి వెళ్తున్నాడా.
ఆ వెళ్తున్నాడక్క రోజు వెళ్ళసి వస్తాడు
అవునా మీ అక్క వాళ్ళు హ ఆ
రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తది
నైట్ ఎమ్ టైమ్ అయితుందా మీ తమ్ముడికి ఒక రోజు ఫోన్ చేస్తే నాకు చాలా బాగా లే లేట్ అయితుంది అక్కా అని చెప్పిండు
ఆ అవునక్క వాడికి ఆ మళ్ళా స్కూల్లో ఎక్కు డూర్ ఎక్కువ వేస్తున్నారనమాట షిఫ్టిం
ఎందుకు నైట్ షీఫ్ట్ లాంటివి మెయింటైన్ చేస్త్
నైట్ షిఫ్టే ఎవత్ లేదు గానీ కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటున్నారు వాళ్ళకి చిన్న పర్సనల్ పండ్లు ఉన్నా గుడా ఉ మా తమ్మున్నే ఉంచుకుంటున్నారు.
కాదు మరి మీ మమ్మీ వాళ్ళు వెళ్ళి అడగరా ఎందుకు ఇట్లా పర్సనల్ మ్యాటర్స్ లో కూడా ఉంచ్ కుంటున్నారు మా మా కొడుకునని మీ మమ్మీ వాళ్ళు అడగరా.
ఇక అంతవరకు ఉంచుకున్నళ్ళు మాండే మండ రేపటి నుంచి ఇట్లా పంపరు రేప్ ఇప్ప నుంచి తొందరగా పంపి చేస్తామని చెప్తారు ఇంకేమంటారు అంతగా.
అడిగొచ్చరా అంటే ఇంత ముందుకి ఎప్పుడైనా అడిగొచ్చరా, మీ అన్నయ వాళ్ళు కూడా ఉన్నారు కదా మీ అన్నయ వాళ్ళు కూడా చెవ్వకపోయినా మరి ఇట్ల్ ఇలా తమ్ముని రోజు పంపిస్తున్నార అన్న ఇంత టైమ్ అయితుంది అని అనకపోయినా మీ అన్న వాళ్ళతో కూడా నువ్
మా అన్నవాళ్ళు కూడా అక్కడనే ఉంటారు కానీ వాళ్ళు కూడా అట్లానే రే వాళ్ళందరూ కలిసి ఒకే దగ్గర పని చేస్తున్నారు
మీ అన్నయ్య మీ తమ్ముడు మీ రెండు అంటే ఎంతమందిరా మీరు
ఆ మా ఇంట్లో ఇద్దరు అన్నయా వాళ్ళు ఉంటారు మా అన్న సొంతం అన్న వేరే ఉంటారు
అవునా ఇప్పుడు మీ ముగ్గుర అన్ అట్లా అయితే చాలా కష్టం తెలుసా ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా లీవ్స్ కూడా ఇయ్యరు తెలుసా అంత ప్రాబ్లం ఉంటది
ఆ అది ప్రైవేట్ స్కూల్ అక్క కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంటది ఏ టైం అయినా సరే
అవునా మీ అక్క కూడా ప్రెగ్నెంట్ అని విన్న
అవునక్క ప్రెగ్నెంట్ ఆమె కూడా డ్యూటీ చేస్తుండంది
అవునా ఇక్కడే చేస్తుంది
అమ్మా హాస్పిటల్ లో నర్స్ బిఎస్సి నర్సింగ్ చేసినా
అవునా గ్రేటే మా మీ వాళ్ళ అందరు జాబ్స్ చేస్తున్నారు గా మంచిగానే
ఆ చేస్తారు అక్క అందరూ బాగా
నువ్వు కూడా సిస్టమ్ నేర్చుకోని చేయ్యరా ఇగా మంచిగా మీ వాళ్ళతో స పాటు
చేయాలి ఇగ జాబ్ జాబ్ కోసమే సర్చ్ చేస్తయి ఇది అయిపోగానే తవే